ఒక్కే హలో
ఆ చెప్పు బా
వినపడుతుందండి
ఆ వినపడుతుంది
మా మదర్ ఫోన్ చేసిన్నారు
ఆ
వాటర్ ఏ వదట్లేదంటా బలే ఇబ్బంది అయిపోతున్నది హమ్ హు ఇప్పుడుకి ఎయిట్ డేస్ అయ్యందంట
ఓయమ్మో మరి ఎట్లా అండి బాడికి ఉండే ఇంట్లో హ ఎట్ట వాటర్ ఇవ్వడం లేదు అలా
ఏ అది గవర్నమెంట్ మున్సిపాలిటీ నీళ్ళు గద ఆ ఆ ఆ వాళ్ళు రోజు మార్చి రోజు వదులుతా ఉన్నారు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఈ సమ్మర్ కి ఎక్కువ సరిగా వదలడు నీళ్లు
ఉ ఆ వాటర్ ఏమి మన ఉప్పు నీళ్ళ లేదా
ఆహా లేదు
అయ్యో మరి ట్యాంక్ ఎన్న తొలిపిచ్చుకోవచ్చు కదండి
ట్యాంక్ తోలిచ్చుకుంటే హాఫ్ ట్యాంక్ మాకు కావాలి వాళ్ళకి కావాలంట మా అమ్మ వాళ్ళకి ఆఫ్ ట్యాంక్ వాళ్ళు ఫుల్ ట్యాంక్ ఇస్త స్తారు ఆఫ్ అంతరారు
ఎవరైనా పక్కన నిలిచో మీ గొల ట్యాంక్ కావవాల్సి ఉంద అంటే ఆఫ్ మేము తీసుకుంటాం ఆఫ్ మీద తీసుకోండి అని చెప్పండి
వాళ్ళకంతా బోర్లు ఉన్నాయి మనం వాళ్ళుని అడగరు అదే కదా ఎయిట్ డేస్ అయిపోయింది ఏం చేయాలి అర్థం కాలేదు వంట చేయడానికి
కంప్లట్ చెయ్యండి
అదే చెప్పాను అంటే మా మదర్ కొంచెం ఫోన్ చేసి మాట్లాడితే వాడు భయపడతాడు అందుకని నువ్వు గట్టిగా మాట్లాడు
ఉం
వదులుతాడంటే ఈరోజు సండే కదా ఎత్తడు ఇప్పుడుకి ఎయిట్ డేస్ అవుతా అంటే ఎట్లా తినాలి ఎట్లా సామానులు గడగాలి తిన వంట ఖచ్చితంగా చేయాలంటే నీళ్ళు ఉండాలా
అవును మీ అన్న మీ అన్న కొడుకున్నారు అదే సారీ మీ అక్క కొడుకున్నారు ఎటదా ఉండారు
అదే కదా అర్ధం కావట్లేదు అదే అంటున్నారు వాళ్ళు పాప మో ఇ ఉండ క్యాన్ వాటర్ లో ఉండ అవి డబ్బిచ్చి వన్ ఫిఫ్టీ తీర్పిసి దాని ట్యాంక్ లో పోసి వాడత
అ య్యో చూడండి
అన్నీ చనుతంది. కొన్ని కొన్ని చెందట్లేదు నీళ్ళ లేకపోతే అసలు ఏ పని అవుతుంది చెప్పండి
మీరు సచివాలయంలో కంప్లైంట్ చేయండి విధంగా అనేసి
అదే చెయ్యమని చెప్పాలి చెప్పాను ఆహా లేదు మా మదర్ ఫోన్ చేస్తే భయపడతాడు ఆయన
ఆహా
కొంచము ఎందుకంటే ఎప్పునుంచో చిన్నపటినుంచి బాగా తెలుసు
అవును
కంప్లైంట్ చే ఒకసారి ఏరియా మొత్తమే కంప్లైంట్ చేసారు.
ఆ
అప్పటి నుంచి భయంగా బాగ మళ్ళా మొదటికొచ్చాడు
అదే నీలు వదలకుండా
ఎంత ఇబ్బంది చెప్పండి
ఆ ఏ ఏంటి పరిసి తి ఎట్రా వాడుకుంట పైలు ప రోజు మాక ఎట్ట తెలుసా తెలు గంగ నీళ్లు ఒక రోజు వస్తే ఉప్పు నీళ్ళు కొలాయి పెడతాం బయట అది ఒక రోజు వస్తుంది ఇది రాకపోతే అది అది రాకపోతే ఇది అడ్జస్ట్ అవుతారు
అదే చాలా ఇబ్బంది అయిపోతాంది పాపం
కరెంటు నీళ్లు లేకపోతే అసలు ఉండలేమండి
ఆ కరెంటు అవి రెండు ఉంటేనే మనకి పని అవుతది లేకాపోతే అవదు
ఆ మరి ఎందే ఆటజాస్త అన్నారు
ఎయిట్ డేస్ అంటే ఎంత ఇబ్బంది చెప్పండి కనీసం వాళ్ళు అట్ల ఇబ్బందిగా ఉంటే ట్యాంకులు ఏరియాకు తెచ్చి ఒక మిడిల్లో పెట్టి చేస్తారు అది చేయట్
అవును అవును అదన్న చేయాల అ
అది కూడ చేయట్లేదు ఒకప్పుడు చేస్త అన్నారు ఇప్పుడు అవంతా లేదు
అవునున్నాయి చాలా వీధులు అది కూడా ఉంది ఈ నీళ్ళు రాకపోతే పైపులు విలిగిపోతే ఈ విధంగా ఆ ట్యాంక్ తోల్పిచ్చి ఉండాది అది కూడా మైము
ఇప్పుడు లేదండి అవన్నీ
మామ్మ ఉన్నారే ఆ ఏరియాలో అట్లా చేస్తారండి నీళ్ళు రాకపోతే ట్యాంక్ తోల్పిస్తారు.
ఉమ్ తోల్పించాలి కదా ఎయిట్ డేస్ అవుతా అంటే ఎట్లా ఉంటారు బోరింగ్ ఉండే వాళ్ళు ఉంటారు నార్మల్ ఈ నీళ్లే వచ్చేవాళ్ళు ఎలా అదే రమ్మని చెప్పు
ఉమ్ పాపం స్నాం స్నానికిటికినా అవసరం కావద్దా ఈ కొన్ని కొన్ని చోట్ల అట్టే ఉం సరే ఎం చేస్తాం
చాలా ఇబ్బంది అయిపోతుందని అదే చెప్తా బాధపడుతున్నారు.
అ సచ్చా పాపం పనులుకి వెళ్లే వాళ్ళు
మా మా అమ్మగారు ఇంట్లో ఉండరు మార్నింగ్ వెళ్తే నైట్ ఎప్పుడు వస్తారు అదే ఇబ్బంది ఇంకా అండి ఏం చేస్తున్నారు
పిల్లలు ఇద్దరు పడుకున్నారు
ఉమ్
ఉ మా చెల్లికి జ్వరం పడుకోనుంది పాప కూడా
ఉమ్
ఉమ్ ఇక్కడే ఉండదు పాపం మా ఇల్లు ఖాళీ చేసారు
ఉ
ఆ అయినా మరీ ఓవర్లండి ఇంటికిలోళ్ళు కూడా మరీ మోసంగా తయారవుతున్నారు బాడుగులు ఎట్టతెలుసా బాడుగు ఐదు వేల ఐదువందలు మీ పైన బాత్రూమ్ కూడా ఏ ఐదు వేల ఐదు వందలియన్నాడు అది ఏం బాత్రూమ్ మాకు అవసరమ్ లేదు కింద ఉంది కదా మా ఇది వరకి చెప్పండి ఐదు వేలన్నా ఎర్చుకుని ఇవ్వమని అంటే ఇవ్వలేదంట అప్పుడు బాత్రూమ్ గీత్రూమ్ ఏం క్లీన్ చేయలే సున్నం ఒకటి కొట్టించినార అంతే
ఆ
మళ్ళ ఇప్పుడు మా పా పాపకి నచ్చలేదు ఏందంటే కింద ఉండేవాళ్ళు వీధిలు ఉండేవాళ్ళు ఎక్కువ రచ్చలంట చిటికి మాటికి ఇగ రచ్చలు వేసుకుంటున్నారంట అందుకని సరేలే అవును మరి వరుసగ ఉన్నాయి ఆ ఏరియా అయితే ఆ చీటికి మాటికి గొడవలు వస్తున్నరంట అందరూ వాళ్ళు సొంత ఇంటి వాళ్ళు ఈ బాడికింటే ఉండే వాళ్లంతా తరిమేస్తా ఉండారు గొడవలే ఏసి
అట్లా గొడవలు లేస్తే అంటే మిగతా వాళ్ళు వచ్చి చేరవాళ్ళు ఎలా చేర్తరంట
ఉమ్ ఉమ్ అదే ఓసారి అనేసి అంతా మందికి సెట్ అవదుల్లే ఉండేది ఆడళ్ళో ఇద్దరు ఊరికే ఎందుకు అనేసి అంత రెంటూ కట్ల ప్లేస్ ఈ పాప జాబు లేదు అని చెప్పేసి సామాన్లంతా మాన్న మా అమ్మోఇంట్ల ముందు ఉన్నారు ఏ ఆ ఇంట్లోనే పెట్టేసి మ ఇప్పుడు మ మన ఇంటికి వచ్చింది ఈడే ఉన్నామని చెప్పిన ఆడ పోదటా మా అన్నతో గొడవ
అవునులేండి
ఉ అందువల్ల వ ఇప్పుడు ఆ రెంట్ ఏమన్నాడు రెండు మ రెండు నెల అడ్వాన్స్ కదా ఒక నెల అడ్వాన్సు బాడికి సరిపోయింది ఇంకొ నెలది ఉంది ఇవ్వండి అంటే ఇదేం అంటాడు బాత్రూమ్ రెండు బాత్రూమ్ క్లీన్ చేపించాలి ప్రతి ఒ ఒక ప్రతి బర్ బాత్రూంకి ఐదు వందల అంట మళ్ళొచ్చి మాఫ్ ఇయ్యాలంటే వీటికన్ని చార్జ్ పట్టుకొని ఆ అదే అడుగుతున్నారు మీరు చేయ్యకూడదు మేము చేసుకునే మిగతా ఆ డబ్బులు మీకు ఇస్తాము ఆ కరెంటు బిల్ ఉంది కరెంటు బిల్ కట్టినాక ఇస్తాము అనేసి డిమాండ్ జేస్తున్నాడు
ముందుగానే చూసి చేరుకోవాల మంచోలా
అయ్యోయ్యో ఫస్ట్ ఇచ్చే డబ్బులు బాగానే ఉండారండి వెళ్ళే టప్పు ఇప్పుడే వాళ్ళ నిజ స్వరూపాలు బయట వస్తున్నాయి
అంతే
ఏ అంతా బాగుంది
మా ఇంటి ఫాక్కళ్లోరు ఉన్నారు మంచి ఒళ్ళు అండి
ఉమ్ మా చెల్లికయితే పాపమా ఉండే పరిస్థితి అది వీళ్ళ చేస్త పిచ్చడిమాండ్ ఆ ఏడుపు వచ్చేస్తానది బాబుకి బాబు కడుపు మండిపోతాంది
అంతే కదా ఎవరికైనా బాధ కదండి
ఉమ్ అట్లా జేస్తా ఉండారు జనాలు అందుకే ఇంటికి ఇప్పుడు బాడీ ఇల్లు పోవాలంటే భయం వస్తాంది
ఏందో జనమంతా బాడీలు కట్టుకుని జరిపోతాంది జనాలకి
నిజంగానేండి నేయనే టౌన్ లో ఉన్నామంటే ఆ ఇల్లులు కొనలేము బడ్జెట్ సరిపోదు
సరిపోదండి
ఇం ఇ ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు సపోర్ట్ చేసుకొని చేస్తేనే ఇల్లు కొనగలుగుతాం లేదా భర్త ఒకటే అంటే ఆయన బాగా సంపాదించాలి
అంతే కదండి ఈ కాలం ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పని చేయాల
ఉమ్ అట్టాయితేనే కుదర్తది ఏం చేస్తారు అట్లుండాది
మా ఇంటి గాళ్లోలు ఉన్నారు కానీ చాల ఆ మాది బాడీళ్లే కానీ మా ఇంటిగా మంచోళ్ళు అండి
ఆ అట్టా కొంతమంది ఉంటారండి ఇప్పుడు మేము ఉన్నాము మాకు ఇంటికిలోళ్లు ఇక్కడ లేరు వాళ్ళు వేరే ఊళ్లో ఉన్నారు కోవేట్ లో వాళ్ళ భార్య పిల్లలంతా ఇక్కడ కోడూరులొ ఉన్నారు పక్కన వాళ్ళ కూతురు అంటే వాళ్ళ అన్న కూతురుంది ఆమె అయితే ఏమీ లేదండి సదా సీదా గా పక్క పక్కన మనం ఎట్ట మాట్లాడుకుంటం అట జోకులు వేసుకుంటూ పిల్లలంటే ఇష్టం వస్తది చూస్తది బాగుంటుంది ఆ ఆయిన మాత్రం బాడి కె ఫోన్ పే చేస్తే చాలు ఆయన్ తీసుకుంటాం కే ఇబ్బందిలే పోయేటప్పుడు ఎట్టు ఉందో మా ఇల్లు అట్టిస్తే చాలండి నీట్గా పెట్
అంతకు ముందు మేము వున్నిండి కూడా ఓనర్స్ లేరు మంచి ఓలే అంటే దూర్ గ ఉన్నారు
పక్కన వొళ్లతోనే ఇప్పుడు కూడా మాకు కూడా అదే సమస్య పడింది అక్కన పక్కన ఇక్కడ పక్క పక్కన ఉండే వాళ్ళతోనే మాకు బాగ సమస్య అయిపోతాంది
అక్కన పక్కన వల్లే ఇప్పుడు చాలా వరస్ట్ గా ఉన్నారు తెలుసా అండి
అండి పిల్లలు వెళ్ళిపోయరు కింద వాళ్ళు బాడకి చేరినారు ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు వీళ్ళు పోయి పిల్ల ఆడుకుంటా ఉంటే ఆ ఇంటికి లామి మా ఇంటికి ఆ పిల్లలు అన్ని రంపించుకుంటారు మీ పిల్లల వల్ల మాకు సున్నాలు పోతున్నాయి గోడంతా గీకేస్తున్నారు పైపులన్నీ ఇర కొట్టేస్తున్నారు మండి పడతాంది పిల్లల అ ఇగా ఉండదా ఆయిన మా బిడ్డ చిన్న బిడ్డ వడుపోయి ఏం చేస్తాడా ఆ నాకు నిన్న కోపం వచ్చేసింది ఉ మరి మోసం అండి మా ఆమ్ తోనే మాకు నల్గుడికి రెండు మూడు సార్లు గొడవయింది నిన్న కూడా ఆ
డియకి ఒకరు ఉంటారండి స్వామి
ఆ మా బాబునీ ఇంటికిలో మీ ఓనర్ ఆమె పంపించం అనిపిందీ అన్ జెప్పేసి ఆ పిల్ల ఆడుకున్నంతా సేపు ఆడుకొనీ బాబునీ ఆమె ఇంటికి పోరా అని చెప్పి గేట్ ఎహేసింది ఎటుంటుంది నా ముందరే నేన్ బే న్నా నేను బోయి అందుకే జెప్పిన మీ పిల్లలు ఉండడం వల్లే గదా మా పిల్లలు ఒసున్నారు మాఇల్లే మా ఇళ్లలకు మాత్రం ఒసరు పోతారు మా బిడ్డలు ఒసే మాత్రం మీకేం పీకేసా ఉండాయి ఇంగేంబాటే మై మా ఇండ్లలోకి రాబాకండీ ఆన్ జెప్పి నా బిడ్డ ఆడే కసేపు ఉండిన్న ఆడుకుంటా ట్టాడు ఆ బండి వునిందా బం బండి మింద ఎక్కినాడు అట్టే పెప్పు వాడి మీంద పడిపోయింది నిన్న వాళ్ళ అట్ట పంపించ చిన్నరూ ఐదు నిమిషాలకి వోడు బండేకినాడు పోయి పడిపో
బయట పంపించుకండి గేట్ ఉంటే గేటు వేసుకునేసేయండి
తే నిన్న నాకు అందుకే వ హు అయ్యో వాళ్ళకి ఒకర్కి ఒకరం ముగ్గురు ముగ్గురు ఆడ బి బిడ్డలు గన్న మనవరాలు మనవరాలు ఉన్నారు ఆయినా కూడా వోళ్ళకి ఆ సీగిల్ లేద్ అన్మాట అది ఏం మనుషులో నాకు అర్ధం కాల
లేదు ఏరియాకి ఒకరు ఉంటారు ఖచ్చితంగా అలాంటి ఒళ్లు
హే ప సాటి నీ బిడ్డలు అలాగా ఆ బిడ్డలు అట్టే కదా ఏవైనా వాడ్ పెద్ద బిడ్డా ఐదు పదేండ్లు ఇరవై ఏండ్లు బిడ్డా మూడు సంవత్సరాల బిడ్డకి ఏం తెలుస్తుంది నిజంగా వాలంత కక్కినారో కన్నారో అర్ధమే కాదండి
కొంతమంది ఉంటారు చాలా వరస్ట్ అయిన వాళ్ళు ఉంటారు
మరే అయ్యయ్యో అబ్బా నాకైతే పిల్లల వల్లే ఏడ గొడవలు గొడవలు ఒసా ఉండై మనమైతే ఏ జోలికి పోమొ పిల్లలు బోవడం వల్ల మనకి ఇబ్బంది అయిపోతా అదే అదే అదే నాకు కొంచం ఇది అయిపోతాంది
ఎందుకు మీక్ గేట్ ఉంటే గేట్ ఎస్కొని లోపలే పెట్టుకోండి ఎందుకు బయట పంపించ లాకు లాకే సేసేయండి బొమ్మలు ఏదన్నా ఉంటే తెచ్చి వాళ్ళ ముందర ఎసేయండి ఆడుకుంటా ఉడి
ఈ పిల్లలు కూడా బొమ్మలున్ని కొంటారు గానీ ఆడుకోరూ బయట పిల్లలు వీళ్ళు ఉంటారు వీళ్ళుచ్చ అలవాటు జెస్నారూ మా ఇంటికి రా మనం ఆడుకుందాం బైటి పో అట్ట అట్ట ఎళ్ళిపోయి అట్ట ఇల్లు అలవాటు అయిపోతంది మళ్ళా పో ఆ ఇప్పుడూ పిల్లలు ఇడి మన ఇంటికి ఒచ్చినప్పు
త అంటారు అది సహజం
ఆ బా వలే వరస్ట్ గా ఉన్నారు నిన్నైతే బళ్లే కోపం ఒచ్చింది మళ్ళీ అప్పు వెంట వెంటనే ఎర్రనీళ్లు దృష్టి తీసి పోసేసి మల్లబోయినా
పోనీలెండి ఏం తగలెదుగద బాబు కి
అటే బండి పైన వాలిపోయింది అది ఎటో పె ఇప్పు చిన్నది కాబట్టీ నేను పక్కనే ఉన్నాను కాబ నా కాలి మింద తగిలింది కాబట్టి వాడికీ నేన్ చిన్న బిడ్డ ఏమో మా చిన్నోడు అనుకునేన్నాను ఫస్టు పక్కన ఆంటీ ఒచ్చి గబ గబుని ఎత్తింది బాకే తడబుట్టేసింది